అట్ల సడెన్గా ఆ వేరే పడ్డది, అదే కట్ అయిపోయిందా వేడి కాలు
లేదు లేదు అమే నార్మల్ కాల్ చెషింది చేయలే ఇగ
మ్మ్హ్హ్ అదే
ఆమె ఏ మాట్లాడకు ట్లే చెప్పు చెప్పు అంటుంది నేను ఒక్కదాన్నే ఏం చెప్పను
వాళ్ళు మనం సమనంగా గా మాట్లాడాలే ఏదో ఒకటి మ్మ్
ఇప్పుడు నేను అడిగిన దానికి తిన్నావా అంటే ఆ అంటుంది అంతే
ఆ అనే మాటే మాట్లాడొద్దన హా హా అని అంటాది కదా
ఓకే నువ్వు మాట్లాడు, ఆ తినాలంటుంది దాని తర్వాత ఇంకొకటి ఇంకొకటి ఆమె మాట్లాడితేనే కదా నాకు కూడా వచ్చేది ఆమె కొత్తా, నేను కొత్తా నే ఎట్ల మాట్లాడతా
హహ అదే
ఆ ఏమ అనంది ఏం మాట్లాడాలి
అదేలె ఏమైంది ఈ మధ్యలా షాప్ ప్పింగ్ చేషినా అన్నవా చేయలేదన్నవా నాకు వా ఇట్లా ఇనవళ్లే సరిగ్గా
లే అక్క ఏళ్లలేదు
ఆహా
మొన్న ఉకే అలా తిరిగేసి వచ్చినాం పోయి ఏసి అలా ఒక రౌండ్, ఆహ్
అమ్మ వాళ్ళతోనే పోతావా పోతే ఇగా ఫ్రెండ్స్ తోనీ పోతావా
ఇంగ మేము హాస్టల్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్సే కదా అక్క
అదే అంటన్న
ఫ్రెండ్సే ఇగ
మ్మ్
కని మా మమ్మీ మా డాడీ ఎంబడే వెళ్లా కా మాక్సిమం ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా షాపింగ్ కి
మ్మ్ ఇగ అయిన ఇగా మీరు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు పోతారు కాబట్టికి ఏమో మరి ఒక్కలు కొంటే ఇద్దరు కొంటే రెండు మూడు కొంటె వాడు కొంచెం తక్కువకు ఇ ఆ మళ్ళ అయినా కూడా తెలుస, అందరు ఒక అంటే సరి కొన్నారు అనుకో వా ఇచ్చేటోడు కూడా తక్కువకి ఇత్తడు రేట్లు కూడా ఎట్లా తెలుసా
మ్ ఒకటి రెండు కొంటం కాబట్టి మనం రెండు వాళ్లు రెండు కొనేసరికి ఇస్తారులే కానీ షీ మొన్న స్ట్రీట్ షాపింగ్ కి ఎల్లినం
మ్మ్
స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ షాపింగ్ రెండు
ఆహా
మ్
అదే
పోయినం ఉట్టిగా మొత్తం తిరిగేషి ఒక రెండు కొనుక్కొని వచ్చేషినం అంతే ఇగ
మ్మ్ ఇంగ అదే అదే, నేను కూడా పో నేను పోతలే అని ఎట్లా తెలుసా ఇగా ఎప్పుడో ఒకసారి పోతి ఇగ
ఎల్లాలి ఇగ
హు ఇగ మాకు ఇక్కడనే దగ్గర ఉంటది గాని అంటే మేము ఒక రెండు నిమిషాల్లో పోవచ్చు కనీ ఇగ నేనే అసలు ఎక్కువ పోను
మరి ఎలా కొంటావు ఎప్పుడు కొంటావు
నాకేం కావాలన్నా కూడ మా హస్బెండ్ తీసుకొస్తడు అట్ల మనకేది చేతకాదు బయట
మమ్మీ కూడ అంతే మమ్మీ కూడ ఏం వెళ్లదు సారీ అయినా సరే మా డాడీ తీసుకొని వస్తాడు మా మమ్మీకి
నా కూడ ఎందుకో నాకు ఉండే అన్ని గణం వేస్తారు అబ్బో ఏది తీసుకోవాలి అర్థమే కాదు
ఉ మా డాడీనే తీసుకొనోస్తాడు మమ్మీ కైనా సరే అప్పుడప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారులేగాని మా నానకి నచ్చిందంటే పట్కొని వ చేస్తాడు
అదే నాకు కూడ తెలుసా నాకు ఏం అర్ధం కాదు నే ఏం తీసుకోవాలి ఇప్పుడు అయినా డ్రెస్సులు అయినా నేను ఇగ ఏం తీసుకోవాలన్నా కూడ ఈననే తీసుకొని వత్తడు వచ్చి నాకు వాళ్లకు బట్టలు కూడ కావాలన్నాయి ఏదైనా అంత కాకుంటే ఒక గి గాజులు ఏమైనా ఇప్పుడు మార్కెట్లో అయినా ఎంత బంగారం కమ్మలు ఉన్నా కమ్మలు ఎంత బంగారం ఉన్నా పెట్టుకోవాలంటే బాగ ఇంట్రెస్ట్ ఉంటది
ఆ ఈ పక్కన పెట్టి అవే కదా మనకి కావాల్సివి
ఆ అదే అంటాన అవ్వీ అయితే పెద్ద పెద్ద మనకు నచ్చినాయి మనకి మ్యాచింగ్ అన్ని కొనుకోవచ్చు
అ
అట్లాస్ అంటే అయితే తెచ్చుకుంటా ఇక గిట్లానికి బట్టల విషయం అయితే నాకు తెల్వదు ఇగ అట్ల హు
ఉంట్రూ కొందరు అట్లనే ఇంట్రోవర్స్ లెక్క బయట తిరిగకుండా
మరి నేన ఎట్ల తెలుసా మరి నేను ఎప్పుడైనా అట్ల ఉన్నా మరి ఎన కట్నించాల్లి నేను
ఊర్లలో ఉండేటోళ్ళు గట్లనే ఉంటారు అందరు ఒక తిరిగి ఉండరు ఆమో ఎందుకు వాళ్ళింటికి పోతుంది ఆహా అమ్మ వాళ్ళంటికి పోతే ఏమంటారు విళ్లింటికి ఇంటికి పోతేమంటారు ఆడపిల్లలు బయట తిగుతాంటారు అట్లా ఇట్లా నేను ఒక వి ఇమామూలుగా నిజం చెప్పాలంటే నేను ఇడికి వచ్చినంకనే మంచిగ ఉన్నా నేను
ఆ అందర అట్లనే అంటరు అక్క
ఆ మరి అందరు అంటే అట్టనే మరి మా ఇంట్లో అట్టనే ఉండేది
అ
ఎటు ఏళ్లనీయకుండా అందుకే ఇట్లున్నా నేను
అందరు అలానే అంటరు అడుకు పోయిన తర్వాత పుట్టిలు మర్చిపోతారు
ఉ అట్లెం ఉండదు
మంచి చసుకుంటే ఏం కాలే గని
మంచిగా చూసుకుంటే చూసుకుంటారు కానీ చూసుకున్న వాళ్ళు చూసుకోనోళ్ళు కూడ ఉంటారు ఇంటి కొక్కలు
చూసుకుంటే నాట్ ఏ ప్రాబ్లమ్ చూసుకోకపోతేనే ప్రాబ్లం వచ్చేది
చూసుకునే వాళ్ళు అంటనే ఉంటారు ఇంట్లో పని కూడా బానే ఉంటది ఇగ
చెయ్యాలీగా
ఇగ అంతే ఇగ ఇంట్లో పని అయితే న ఏదో చేతనే నా కాకున్నా చేయాలి ఇక నాకు మా ఇంటికిళ్ళింది అనుకో ఇక మా అమ్మని చెప్ప మా అమ్మకి ఎంత చేతగాకుండా ఎంత ఏమైనా అస్సలు చేయబుద్ధి కాదు పని
ఆహా చేదిగా మ
మరే చేయనియదు మల అందరుంటే ఇగ నీ మళ్ళీ అయిన కూడా నాకు చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు మళ్ళీ అందులోకి మా అమ్మ హ్యాండిక్యాప్డ్ తెల్సా అయిన కూడా వద్దొద్దు ఏం చేయకు నువ్ ఏం చేయకు సపడిగా కూర్చో అంటది నన్ను ఇగ నేనైతే నా ఇగ ఈడుంటే మాత్రం అబ్బ తప్పదు ఇగ మన పని మనం చేస్ కోవాలా అలాగే మనకి ఎవడ చేసి పెట్టాడు అనే ఫీలింగ్ అనిపిస్తా ఉంటది ఇగ
మీ ఆంటీ
ఉమ్ ఆమె ఏంటి అన్నట్టే ఉంటేదామే ఆమె పని ఆమె ఇగ ఒకటి రెండు పనులు చెత్తది ఆమె ఆమెకు సంబంధించినయే చేసుకుంటది ఇక మొత్తం ఇంట్కి సంబంధించి చిన ఏం చేయదు నేను ఏం చేసిన ఏడున్న ఇగ నాకు జ్వరం వచ్చిన పక్క అడ్డం పడ్డ కూడా నా పని నే యేస్కోవాలి
చేయదా అప్పుడు కూడా
అసలుకి నేను అసలు పండుకున్న రోజులు లేవు నువ్ నమ్ము తావో నమ్మవో అని నిజం చెప్పాలంటే ఇప్పుడు నాది నా పెళ్ళ అయి పది సంవత్సరాలు అయితే పది సంవత్సరాలలో నేను ఎన్నడు పండుకున్న రోజే లేదు మంచం మీదక కెక్కి అ హ్ అట్లుంటది హ్మ్మ్ అంతే మా ఆయన మా మా ఆయన ఇట్లా తెలుసు సాయం ఇట్లా గురుగుత అననే ముందు వాళ్ళు ఏం చె కొంచెం చేత కాకుంన్నా కొంచెం నాకు అట్లా నా ఫేస్ చూసి ఆలోచించి ఎమ్మడిన్న హాస్పిటల్కి అయిన లేదంటే మందులైనా ఇమ్మడి తీసుకని వస్తూనే ఉంటాడు ఇక
ఉమ్
అట్లుంటది మరి ఎందుకంటే ఇంట్లా ఉండేది అట్లా ఉంటది కాబట్టికి ఇక వద్ ఇది పడలేదు ఇక అనన్నట్టే ఆలోచిస్తా ఉంటాడు ఇగా
ఆ ముందుగాళ్నే మేలుకుంటా ఉంటాడు ఇగ
చెయ్య ఫీవర్ వచ్చినప్పుడన్నా చెయాలి కదా
ఆ సలె
ఉమ్ ఉంట్ర కొందరు ఉమ్ వచ్చింది ఇంకా ఆమె చూసుకుంటే ఇంక మన డ్యూటీ అయిపోయింది కతం బాయ్ బాయ్ ఇన్నిరోజు మనం చెయలేదా
అట్లాంటి పర్వాలేదు మరి ఇంక పై నించేలి మాటలు
ఆ హా హా
ఇట్లాంటే పోనీలే ఏమో లే అన్నట్టు అనుకోవచ్చు మరి పాయనంచి చెప్పే మాటలు పెద్ద పెద్ద మాట్
హు హు
అన్నీ అట్లా ఎస్తా ఉంటది ఉన్న తలకే ఖరాబ్ అయితది నాకు సరే ఇంట్లో ఉండాలన్న చికాకు కొడతదీ అప్పుడైతే సిట్యుయేషన్ వచ్చినప్పుడే ఇగ
తిట్టొద్దు అసలు వాళ్ళకి కూడా డాటర్స్ ఉంటారు కద
ఉంటారు ఉంటే ఏంది అబ్బో మంచి మంచిగా ఎట్లా తెలుసా అబ్బా ఇక అసలు మంచిగా మేమ చేసి పెడతా అంటే దీ బందిబ్బో మా అబ్బ బిడ్డ ఎన్ని కష్టాలు పడుతుందో అక్కడ అట్లా అది కూడా మళ్ళీ వాళ్ళ కెళ్లే
ఉమ్మ్
హా వాళ్ళ
మనం కూడా అట్లనే మన మమ్మీ వాళ్ళు కూడా అట్లనే అనుకుంటారు కదా అక్క
అనుకుంటారు కాగానీ ఇక మన పరిస్థితి ఇట్లు ఉన్నా ఏం చెతాం అన్నట్టు టే అనుకుంటారు
మస్తు టార్చర్ చేస్తారాబ్బా ఇలు
కాకుంటే మా ఆయన మంచోడు కాబట్టి నేను ఎవరిని అనలేను ఎందుకు ఎందుకు మంచోడు చెప్పనా నేను అనేది
హ్మ్మ్
అమ్మ మా నాన్న హ్యాండీక్యాప్ తెలుసా ఆయన కూడా నన్ను చేసుకుండు ఇట్లా నన్ను నాయన కూడా నన్ను చేసుకున్నాడు నేను మంచి మా అమ్మ మా నాన్న హాండి క్యాప్
అయ్యో ఏమైంది
అంటే వాళ్ళు పుట్టుకతోనే
అయ్యయ్యో
ఇక అంటే ఇక అమ్మకా అయితేనేమో కాలు కొంచెం పైకిచ్చ నడుతా ఉంటది ఇక బాపకైతేనేమో కొంచెం ఇగా ఉంటదిగా మూగా చెవుడు అట్లా ఇక అట్లుంటారు ఆయన కూడా నాకు అన్ని విధాల అన్ని చేసి పెడతాది తెలుసా ఎప్పుడు ఏం కావాలన్నా నాకు తీసుకు ఇక్క రావడానికైనా నేను వెళ్ళడానికైనా ఆ అసలు ఎట్లా చూసుకుంటారన్నాయా
అవి ఏం మొన్న సరే వాళ్లకు చేత కాకపోయినా సరే మన కోసం వాళ్ళు ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాం
మ్ కాకుడా నా గురించి ఎవరికి తెల్వద్ నేను పైనుంచి చూడ్డానికి మంచిగా ఉ మంచిగా ఉంటా కాబట్టి చూడ్డానికి ఇగ ఈమెకి ఏమి ఉండదులే ఎంత రంధి ఎం లేదులే అన్నట్టుంటాధిగా హ హ ఇక్కడ ఏమి ఉండదులె కాని పాపం వాళ్ళ గురించి ఆలోచింతట్లు అనిపిస్తా ఉంటంది
మ్
ఏం చేస్తాం ఇగ మా తమ్ముడు ఉన్నాడు గదా అంది
ఉ అందుకే తొందర పడడు పిల్లను తీసుకుంరా
అంటే నేన్ అన్నది అట్ల కాదు నువ్వు అన్నది కరెక్టే గాని ఇప్పుడు మ్ ఇప్ మా ఆయనే అర్థం చేసుకున్నాడు మా అమ్మ వాళ్ళని మస్తు చూసుకుంటాడు కానీ వాళ్ళకి వచ్చేది కూడా అర్ధం చేసుకుంటే బాగుండేది అనిపిత్త ఉంటది
అవియిప్పుడు వేసుకోర్లే
వాడికి వచ్చేది ఎట్లొచాదో ఏమో వాడ్ మా అమ్మ వాళ్ళు ఎట్లా తెలుసా వాడు బతుకు వాడ్ బతుకూతే చాల్ మాకు ఏం రూపయీ ఇయ్యనవసరం లేదు ఎందుకంటె వాళ్ళకి పెన్షన్ వస్తది
మ్
నాలుగు నాలుగు ఎనిమిది వేలు వత్తది మా బతుకు మేమే బతుకుతాం వాన్ తోని మాకు ఏం లేదు వాడు మాక్ బెట్టాలని కూడా లేదని వాళ్ళు అట్లా ఆలోచిస్తారు కాకుంటే వాడి బతుకు అ సరే